హలో ఈ విడు నీలు నమ నీలు వచ్చింట వచ్చి
టెన్ మినిట్స్ ఐపాయ్ కాల్గట్టందా టెన్ మినిట్స్ అయిపోయిందా
ఆహా అయిపోలేదు వీడు నమ్మి నమ్మి నీళ్ళు పోసింది తెచ్చి అల్ఫోట్ మీద వాడి కాల్ కట్ అయింది ఫైవ్ మినిట్స్ ఏమ ఫైవ్ సిక్స్ మనిట్స్ సైన్ కాలు కట్ట అయిందినికి మ ఎత్తవో ఎత్తవో అనుకున్నా నేను
అ
స అ
ఫోన్ చౌ కన్నా ఉన్నాది అరే మ టెన్ మి చ్చూ కజ చిందని నేను అనుకుంటాను
లే నేను అదే అనుకున్నా కాళ్ళ టైం చూస్తే అది టై పడుతుంది కదా సి మినిట్డిసుకు ఒక్కోసారి తీసుకో అయి అలంపుూట దసి అత్తమ అంతా
అయిపోయింద
అల్లం పొట్టు తీసినా ఇంట్లోకి వచ్చినా ఇంకా అల్లాం రుబ్బలేద మిక్సిలో పడతన, ఎక్కడ పడకునే ఉన్నది కాన్నో ఒక కాళ మాట్లాడితే నీకు ఒక కాళ మాట్లాడతా అయితే నీ ఎన్నయిన
నా ఇప్పుడు ఫిక్స్డిప్పుడు మళవి అయితే ఫిక్స్ అవుతుాంది
ఇప్పు ఇప్పుడు నేన్ అయిపోయింద అనుకుంటా క ఇదక
అడి
నేను ఇంకో సాయత కతాం
ఉమ్ మా ఫ్రెండ్ నెంబర్ నీకు పెట్టినా కదా మాట్లాడుతుది మంచిగా ఏ సెన్స్ లేకుండా అదే డిస్టర్బ్ చేస్తే కొందరు పని చేస్తారు మనం కట్ చేసడు మన మన జీడిపోతుంది కట్ ఎప్పుడై కా ఆకుట్సంది
నివ వయ నివ వయసు ఏన పడుతులేద నావకు
మి వాయిస్ వినిపియలేదు నాకు వినిపిస్థుంధా బ్రో కాలు మనం మధ్యలో కట్ చేసినాం అనుకో మళ్ళా వినబడదు అట్లా కాల్సి అమనగే తగా మా ఆయన అయితే లవ్వర్లతో మాట్లాడినట్టే మాట్లాడుతారు మాంటడు మాది లవ్ మ్యారేజ్ నాతో ఎన్ని గంటలు మాట్లాడలేద అంటా ఉమ్ అయ్యో దోర రూమ్ ఆంటకి దిడతదరా
ఇద్దరు ఎస్టీ నా మీ మీరు
ఆ ఎస్టి కాదు ఇద్దరు మీ ఎస్టీ కాదు మా అంటే మా హస్బెండ్ ఎస్టీ ఏ మా హస్బెండ్ వేస్టి మా అమ్మ మం బేసిద్దు బయట కొట్కు ఆంటీ కుర్చంది ఆంటీ కుర్తుంది ఉమ్ మధి మునుర్కాపు ఇంటర్ కస్ మరేజ్ మాది ఈ జ
బాను
ఉమ్ ఉమ్ మారి పున్నాదిగాప్పుడు పతుల అతే
కాల్ తయి కా తయి ఫూ ఫూ ఫూ కాల్ తయి
కాయ ఏయిన్నా కే
చాయ్ అయింది మ అత్తమ్మ పోసింది తాగుతాన
కాల్ రాకు
ఉహు నువ్ మార్నింగ్ తగుతవా ఈవనింగ్ తగుతవా ఓ నికు ఎవరు మెస్సాజ పెటిన్రు
ఎప్పుడ ఎల వెట్లు
లాస్ట్కంత బాబూ
లాస్ట్కా సెవెన్ సిక్స్ సెవెన్ జీరో
ఆబా ఆమె నాతోడు కూడా మాట్లాడ ఆమెనే మా ఫ్రెండ్కి ఇంత ముందుకి ఏం చేసింది త్రీ టైమ్స్ చేస్తే త్రీ టైమ్స్ ఆన్సర్ చేయలేదట త్రీ కాల్సిపోయినట్టే అట్లయితే ఆ త్రీ కాల్స్ పోయినట్టే మా ఫ్రెండ్ త్రీ కాల్స్ పోయినట్ట ఇగ త్రీ హండ్రెడ్ పోయినట్టే
అవును
మా ఫ్రెండ్ అన్నాడు మాతో
అ అలాగే
ఆమెకాడ సిగ్నల్ లేదాట
హు
త్రీ టైమ్స్ చేస్థే త్రీ టైమ్స్ లిఫ్ట్ చేయలేదట
ఫస్ట్ మాట్లాడాలి ఎందుకు వేస్టు
ఉ ఎత్తి పక్కనా పెట్టినా ఏం కదూ అబ్బా ఏడ పని ఉన్నదనుకో అనుకో మనం ఫోన్ పక్కన పెట్టినా కూడా ఇవి మాట్లాడుకున్నా సరిపోతుంది కదా ఏదన్నా ఒకటి అ ఇప్పుడు వేస్కో పోయిన కదా డబ్బులు హు మీ మీ దాంట్లో ఏ పండగ బాగా సెలబ్రేట్ చేస్తారు మీరు
బతుకమ్మ
బతుకమ్మేనా అంటే మీరు ఏ దేవుణ్ణి మొక్కుతరు ఫస్టు ఇంగ మేము
మాది మేం ముదిరాజు కదరా పెద్దమ్మ తల్లి
పెద్దమ్మ తల్లి ఆ అయిన ఎవరి కంచాలు వాళ్ళు చేసుకోవాలె మంచిుకుంటది అదే అలవాటు ఉంటంది చిన్నప్పటి నుండి ఏవిడు మున్నూరు కాపులు పోయి మీరు అంత చేసుకుంటే ఏంది చేపల్లో లేకుతుంది ఆ
ఉప్పు కారం వేసి కుక్కని పట్టుకుంట అన్నది
ఓ కథ కర్తది అది ఏం లేదు మన్నా
మాదే కుక్క
మీరు రాల్ తింటాం లా ఓ నా కొడుకు కు కుక్కలన్నా, పిల్లులన్నా ఓ బాగా ప్రేమ
ఉహు
ఎంత ప్రేమిస్తనంటేనా వాటిని చంపే అంత అస్సలు వదలడు పిల్లొస్తే ఏమో పట్టుకుంటడు ఏమో కొడతాడు దాన్ని వాడే రా అంటాడు వాడే కొడతాడు వాడే కొడతా ఉంటాడు.
హు
హు ఏమో కొడుతాడు
టైం కాలే ఇంకా
ఏంటీదట బార్లు వచ్చినాయట ఆమే ఎన్ని బర్లు ఉన్నయ్ మీకు
ఒకటే
ఎన్ని లీటర్లు ఇత్తది అది పాలు
ఆ ఒక లీటర్ ఇత్తది మాకు మా
కొంచెం పొద్దుగాల సాయంత్రం మా
పొద్దున్నే
సాయంత్రం ఇయ్యదా
ఉమ్ ఇయ్యాదు
మా అత్తమ్మ ఒక బర్రెను కొనిద్దాం అనుకుంటానం మేము బర్రె పాలు మంచిగ ఇస్తది అనుకోని
అంటే ఇప్పుడూ అంటే కొన్ని రోజులు ఇస్తది పొద్దున సాయంత్రం మళ్ళ వస్తంటే వస్తంటే ఇగ ఒకసారి ఇస్తది అన్నట్టు
మళ్ళ డెలివరీ అయితే మళ్ళ ఇస్తది
ఉమ్
మా అత్తమ్మ ఏం పని చేయలేదు కదా బర్రెను కొనిద్దాం అని అనుకుంటానం మేం బర్రెను కొనిచ్చిన కొడుకుని అప్పచెప్పుదాం అనుకు నేనన్న డ్యూటీ చేసుకుందాం అని చూస్తాన్న బర్రెను అని పెన్ను పట్ కుంటదేమో అని
ఉమ్ ఉమ్
ఉమ్ ఏమైతుందో బర్రె పాలు ఇవ్వకుంటే ఎట్లా నువ్వు ఇట్లా ఒకటే లీటర్ ఇత్తే ఏమ లేకపోతాయ లీటర్ ఎనభై రూపాయలు కనీసం ఒక రెండు మూ పొద్దుగల్లా రెండు సాయంత్రం రెండు ఇయ్యామంటే నేను అనుకుంటాను
గడ్డి మంచిగ పెడితే మంచి ఇత్త మంచిగానే ఇస్తాయి
ఉమ్ సొప్ప నాటాలే సొప్ప నాటితే సొప్ప నాటితే మంచి
దానికి మంచి అన్ని మంచిగా పెడితే అది మంచిగా ఇత్తది
మ్మ్ మనం కూడా అంతేగా ప్రెగ్నెన్సీ తోటి ఉన్న కూడా మంచిగా తిడి పెడితే బిడ్డ మంచిగొస్తది
వెళ్తే మరి మాన్స్ అన్మాన్సులునంత
మనం ఓ బర్రెలెక్క మనం స్టేటస్ పెట్టి మా ఆయన అంటాడు నే మేము బర్రని తెచ్చినామండి పొద్దుగా మూడు పూటలు పెడతాం తింటది దుడ్డ పిల్లని ఇచ్చింది నువ్వు చెయి నాకు